హలో ఏమ్ జేలా ఊరికే కూర్చున్నా
తిన్నావా లేదా ఇంగా
తిన్నా ఏం నువ్వేమ్ తిన్నావ్
నేనా కర్రైస్ తిన్నా
కడ్రైస్ తిన్నావా
ఉమ్ ఏమ్ లే ట్రిప్ కేమన్న ప్లాన్ జేజామని
ఏమ్ ట్రిప్కి
ప్పుడ అ ఇంగ ఏమనుకోలేదు ఫ్రెండ్స్ అందరు ఇంగ ప్లాన్ జేస్తున్నాం. గోవా లైక్ ల అలా
ఉహు
ఉమ్
ఈ సైడ్ ట్రై ట్రై చేయొచ్చు కదా మీక్ దగ్గర ఏదైతుందో అది అంటే లాంగ్ ట్రిప్ వెళ్ళాళనుకున్నారా జస్ట్ షార్ట్ వన్ ఆర్ టూ డేస్ ట్రిప్ అ.
లేద్ లాంగ్ ట్రిప్ అనుకున్నాం బట్ బడ్జెట్ పట్టి బడ్జెట్ గురించి గూడాలోచించాలి కదా.
ఉమ్ అవునవునదే.
ఉమ్ బడ్జెట అదింగా బడ్జెట్ తేల్లేదు ఎంతనుకున్నామనేది ఇంగొకరు ఓ ఒక్కోరొగ మాటంటున్నారు ఒకడు ఇంత బడ్తుందంటే నేను ఇంత బెడ్తాను. అలా బడ్జెట్ బట్టి పెట్టిపోతున్నాం ఒకళ కారు మాట పోవలా వెహికల్ తీసుకుొని పోవాలా లేదా ట్రైన్ లో పోవాలా
హ్మ్ మన ఓన్ వెహికిల్ ఎక్కలు ఉంటే బాగుంటుంది ఎక్కడ నచ్చితే అక్కడ ఆగొచ్చు ఎక్కడ పోతే అక్కడ పోవచ్చు
హ్మ్
హ్మ్ ట్రైన్ బస్సు అంటే అది ఎక్కడం దిగడం పోవడం రావడం ఉంటుంది ఉంటది ఎంజాయ్మెంట్ కూడా ట్రైన్ జర్నీలో కూడా బస్ చెన్నలో కూడా బట్టి అయినా కూడా మన ఓన్ వెహికల్ అయితే పోడానికి రాడానికి మనం ఇంకా ఎక్కడన్నా దగ్గర వేరే ఏమన్నా చూడలన్నా వెంటనే వెళ్ళడానికి కి ఎక్కడన్నా నచ్చిన చోటే స్టే చేయడానికి హ్మ్
మనకి కన్వినయింట్ కదా అది అక్కడ వెళ్తే అక్కడ వెళ్ళచ్చు ఇక్కడికి వెళ్తే అక్క మన్ చేతుల్లో ఉంటుంది కాబట్టి బట్ డ్రైవర్స్ కూడా ఉండాలి తోలడానికి ఒకడే అంటే ఎంతసేపు అని తోలుతాడు చెేప్పు
ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎవరురు ట్రై చేస్తారు డ్రైవ్ చేస్త అని ఎవరికి రాలేదంటే ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది డ్రైవర్ అయిన ఆ డ్రైవర్ అయినా ఎంసేపు కూడా డ్రైవ్ చేస్తాడు పెట్టుకోవాలి ఆల్టర్నేటివ్ ని గా రండి తీసుకునిండిల్లా
ఆ ఉండాల బడ్జెట్ ఉండాలా
హ్మ్
సరే మీరు వస్తామంటే బడ్జెట్ కుదురుతు వస్తుది అందరుసేపు పోతాం కాబట్టి
చూద్దాం ట్రై చేద్దాం
హ్మ్
కేరళ సైడ్ గాని తర్వాత కర్ణటక సైడ్ ఆ ఏదో పేరే గుర్తు అలేదే
చాలా ఉన్నాయి చూడ్డానికి హ్మ్ చూడ్డానికి చాలా ఉన్నాయి
హ్మ్ మురుడేశ్వర్
హ్మ్
హ్మ్ బాగుంటాయి
మురుదేశ్వర్ కూడా బాగుంటుంది ఆ లొకేషన్ మొత్తం అంతా ట్రావెల్ చేయడానికి ఇంకా తమిళనాడు తమిళనాడు సైడ్ అ పోవాలంటే బాగున్నాయి. టెంపుల్స్ కానీ, తమిళనాడు సైడ్ పోవాల అంటే, ట్రైన్ జర్నీ పోవాలి చాలా ఉంట ట్రైన్ జర్నీస్ మంచిగ ఉంటది
ఓకే అదేది తెలీదు తమిళనాడు సైడ్ ఏమేమి ఉంటదా నేను విన్నంత వరు కైతే కేరళ కొంచెం బానే ఉంటాయని
లాస్ట్ టైం పోయి వచ్చినాం కేరళక్ కేరళ పోయి అంటే శబరిమలకి పోయి వచ్చానాం.
ఉహు
ఉ
ఉ
ఇప్పుడు మంచిగా పోవాల మొత్తం అంతా ఫ్రెండ్స్ అంతా అనుకున్నారు.
హుమ్ గోవాకి పోతే ఏం చేత్తరు గోవా కి చెప్ గోవా ఒకటే చూత్తరు బీచ్ రోజు చూత్తరు ఏముందడ
ఏం ఉండదు ఎంజాయ్మెంట్ ఉంటుం గం తేడా ఎట్లా బావిస్తే కదా పోతుండేది. మొత్తం ఎంజాయ్మెంట్ ఉంటది. అంతే మీరు వస్తు అంటే డివోర్స్ ట్రై చేద్దాం
ఏమన్నా ఏ అంటే ట్రిప్ లాంగ్ ట్రిప్ అంటే దా వెళ్లిన, చోటు నుంచి వేరే వేరే దగ్గరలో ఉన్నది. చూసుకొని వచ్చేలాగ ఉండాల. గోవా సైడ్ పోయిన నాకు తెలిసినన్ గోవా సైడ్ పోయినామంటే ఆ ఐడియా వచ్చేసి బీచెస్ ఒకటి ఉన్నాయి. అంతే బీచ్ లో ఒకటే చూస్తాం ఇంకా వేరే ఏం చేయలేం ఇంగెం చూడలేం ఏం చేయము. ఇట్లా సైడ్ పోయినాం అనుకో కేరళ సైడ్ పోతే గ్రీనరీ ఉంటుంది. టెంపుల్ ఉంటుంది. తర్వాత కొంచెం బోట్ జర్నీ కూడా ఉంటుంది. సో అన్ని మిక్సింగ్ ఉంది ఆ అన్ని మిక్స్ఆ అన్ని మిక్ గ్ ఉంటాయి నీ క్లైమేట్ చూద్దాం అన్నట్టు ఉంటుంది డిఫరెంట్ ఫ్రూట్స్ ఫుడ్ ట్రై చేసినట్టు ఉంటుంది తర్వాత టెంపుల్స్ చూసినట్టు ఆ ఇంక దగ్గర ఒకవేళ కుదిరింది అనుకో దానికి దగ్గర ఉన్న టెంపుల్స్ కూడా చూడచ్చు అండ్ అది నాట్ ఓన్లీ టెంపుల్స్ చూడం
బట్ మనం అనుకుంటాం. కదాంక అందరూ ఓకే చెప్పాలి కదా. అందరికి ఓకే కావాలి. అందరికి బడ్జెట్ లో కావాలా దాంట్లో మళ్ళ లాస్ట్. ఎవర్ హ్యాండ్ ఇస్తారో
చూడలా అట్లా కాకుండా ఆ ఏమంటారు ఓన్లీ ఒకవేళ మీరు గోవా పోవాలా అనుకున్నా గోవ దగ్గర్లో ఇంక్ ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా చూడడానికి బీచ్ కాకుండా ఇంకొకటి ఇంకొకటి ఏమన్నా ఉన్నాయా
అదే చూస్తాం ఇంగా విల్ ఇంగ్ ఇంకా ఫిక్స్ చెప్పట్ల చెప్పలే అంటే పర్టికులర్గా దీనికే పోదాం దీనికే పోదాం అని ఆఫే చూద్దామని చెప్పలేదు
అట్లా ఏమన్నా ఉంటే గనుక బాగుంటుంది చూడ్డానికి లాంగ్ లాంగ్ ట్రిప్ అంటే వన్ వన్ డే పోతారు బీచ్ చూసేకి పోయ రోజ ఒకరోోజ జెల్నీ పట్ అయినా ఇంగో రోజు బీచ్ లో ఉంటారు ఇంగో రోజు వచ్చెత్తరు దాంట్లో ఏముంది ఎప్పుడు చూసి పోయేకి వచ్ వచ్చ దారిలో పోత పోత ఏమన్నా చూసుకొని దాని తర్వాత అట్లే బీచ్కి పోయి వచ్చేటప్పుడు ఇంకొకటి కవర్ చేసుకొని డిఫరెంట్ రూట్స్ డిఫరెంట్ ప్లేసెస్ ట్రై చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్
మ్మ్ బాగునుంది బానుంది ఒపీనియన్ అదే చెప్తున్నా కదా నేను కూడా ఒక్కొక్కరు మెంట్ ళ్ళు ఒక విధంగా ఉంటది మనలో ె లో ఒకరిదా అంటే ఇంకో అదా అంటే అంటే ఇంక అది కాదు ఇద అంటే
మ్మ్ అందరూ ఒక మాట మీదకు వచ్చి చూసి చేసుకు ఉంటే బాగుంటుంది అన్ని ప్రిపేర్ చేసుకుని బడ్జెట్ ప్లానింగ్ ఎక్కడికి పొల్లా ఏమి ఫస్ట్ సెక్ ఎక్కడికి పోలే దాని తర్వాత ఇం ఎక్కడికి పోలే దాని తర్వాత ఎక్కడికి పోలదు కానీ ప్లాన్ చేస్న అంటే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ ఉండేలాగా చూస్ ఉంటే బాగుంటుంది అదే ఫస్ట్ బడ్జెట్ పిక్స్ ఫిక్స్ చేసుకొని తర్వాత ప్లేసెస్ చూసుకోండి అత్ ఆ తర్వాత అర్థమవుతది అనమాట మనం ఎక్కడికి పోతే మన బడ్జెట్ లో సరిపోతుంది అని ఊకి పోదాం అనుకున్నాం అనుకోండి కష్టమే మ్మ్ ఆ చూసుకునాలేమో ఏము ఉండదు కానీ పోయి వచ్చిన తర్వాత డబ్బులు ఏమో అదంతా ఏమో గాని మెమరీస్ మీకు పోతాయి అనమాట అన్ని బాంటాయి చాలా బాంటాయి ఆ ఫొటోస్ చూసినప్పుడల్లా ఆ ఫేసెస్ చూసినప్ డల్లా ఆ ఎంజాయిమెంట్ ముమెంట్స్ గుర్తుస్త్
బాగుంటది
చాలా బాగుంటుంది అది లైఫ్ టైమ్ మెమొరి ఫోటోస్
అదే మీ అడుగు మీ ఫ్రెండ్స్ ఎవరయినా వస్తామంటే డివోసనల్ ట్రయి ట్రై చేద్దాం
చూద్దాం నేను కూడా ట్రై చేత్తాను
ఆహ్ అడుగుదువు ఇదే ఈ వా వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ అనుకున్నాము ఒకసారి చూడు
ఇక్కడే సైడ్
ఆహ్
డివోషనల్ అంటే ఏ సైడ్
అది ఏ సైడ్ అనుకోవాలి తమిళ రూమ్ ప్లేసులు మంచిగా ఉన్నాయి.
ఆ
ఆహ్ లేకపోతే నార్త్ సైడ్ పోవాల ఆహ్ అది లాంగ్ అయితాది కంప్లీట్ లాంగ్ అవుతాది
మళ్లీ చాలా దూరం అయితే చాలా కష్టం
ఆ లాంగ్ అయితే కేదా అవి లాంగ్ అయి కేదార్నాథ్ మన్న వస్తాయి కాశీ
ఏది ఇదేమి ఈమది కాదు ఇవ మర్చిపోతేనే అయ్యోయో ఏమో అంటారు కదా ముసలోళ్లు పోతారు కదా ఏమంటారు దాన్ని కా యాత్ర సమ్
ఆ
ఏమో యాత్రలు అట్లా మనం కూడా యా
కానీ అస్ దూ చాలా దగ్గర దూరం దూరం ఉన్నాయి దగ్గర దగ్గర ఉన్నాయా.
ఆహ్ చాలా దూరం అని నేను ఈ కాశీ కేదార్నాథ్ బద్రీనాథ్ ద్వారకా ఆ
అంటే బద్రీనాథ్కి వింటర్ లో పోవాలి
ఆహ్ బావుంట టుంది ఉహ్ అలాంటివన్నీ చాలా దూరం అయిత తే మళ్ళీ అవన్నీ అన్నీ పాన్ అవన్నీ అన్నీ ప్లాన్ చేయాలంటే బడ్జెట్ కూడా బారిగా ఉండల్లా ఆహ్ చిన్నది బడ్జెట్లో పోవాలంటే కష్టం అక్కడంతా పోవడానికి ఆ చానా కష్టం అవుతు సో బడ్జెట్లో మన దగ్గర్లో ఉన్నవి అంటే తక్కువ బడ్జెట్ అం తక్కొ ఉన్నారు కాబట్టి
అంటే ఫస్ట్ ఇవి అనుకొని మళ్ళ నెస్ట్ ట్రిప్ ప్లాన్ కాాలంటే ట్రిప్
ఉ ఈ ట్రూప్ బాగా అయింది అనుకో అన్ని బాగున్నాయి అను కో నెక్స్ట్ ట్రిప్కి అందరు ప్లాన్ వే అమౌంట్ అంత సెట్ చేస్కొని లాంగ్ ఫుల్ లాంగ్ ట్రిప్ అదొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పోవాలన్నమాట టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పోయేలాగా ఉం అప్పుడు అన్ని చూస్కొని రావచ్చా అక్కడ ఉన్నవన్నీ ఎందుకంటే ఆ ఎందుకంటే ఇప్పుడు చూడు వన్స్ వన్స్ పోయినామను మళ్ళీ ఇంకొకసారి పో మన్మాట సో అన్ని దగ్గర దగ్గర అక్కడక్కడ ఏమేమి ఉన్నాయి చిన్న చిన్నవైనా గుడా బాగున్న ప్లేసెస్ కానీ చూస్కొ బోర్గొడ్
ఆ పోవాల అట్ల ట్రిప్స్ ఆ
కొడతందని అట్ల నాక్ గుడ గట్లనే అన్
పోవాలా ట్రిప్స్ కల ఏస్తే కొద్దిగా బాగుంటది. మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటది.
మ్ ట్రై చేయాల మళ్ళీ
అ
ఎక్కడ పోతే బాగుంటుంది ఏమేం చూస్త అే బాగుంటంది అన్ని అంటే రూ రూట్ మ్యాప్ వేసుకోవాలినమాట ఫస్ట్ ఇక్కడికి ఓలా దాని తర్వాత ఇక్కడికి దాని తర్వాత ఎక్కడికి దాని తర్వాత
ఆ ప్లానింగ్ అంటూ ఉండాలి ఒక ట్రైన్ క అయితే ఇప్పుడు ట్రైన్ క అయితే ఎట్లా అంటే ఇప్పుడు జనరల్ ఎట్లా ఉండదు ట్రైన్ కి బుక్ చేసుకోవాలి ఆన్లకి టికెట్లు
మళ్ళీ మనం బేజోడి పోవాలనుకుంటే పోయకుండదు ఎందుకంటే అక్కడ ఎంత రష్ ఏమేమి ఉంటాయి ఏమేమి చూసుకోవాలో దాని తర్వాత మళ్ళీ రిటర్న్ టికెట్ చ్చ అంట మళ్ళీ అక్కడ నుంచి ఇంకొకడికి ఎక్కడ పోలింట మళ్ళీ బుక్ చేసుకుొని ఇంకేం చూసేకుండది ఇంక ట్రైన్ టైమ్ అవుతుంది పరిగతి పరిగతిళ్ళ అని చెప్పి పరిగెతెళ్పోతాం ఏం చూడం అనమాట ఓన్ వెహికలే బెట్ టర్ అని నాకు అనిపిస్తోంది ఇ ఓన్ వెహికల్ ఉన్నా ఆ వెహికల్ ఉన్నా అమౌంట్ అవుతుంది అది నిజమే ఏమో అంటే బాగుంటుంది ఎందు ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఇంకా చాలా బాగుంటుంది ఉమ్ చూడు ప్లాన్ చేసి అమౌంట్ ఎంత అదంతా ఏమో చెప్ప చెప్పి నాకు చెప్తే ఏ మాట నేను డిసైడ్ అయ్యే ఎక్కడ కాని
ఆ చెప్తారు చెప్తలే నేన్ ప్లాన్ అంతా చేసి మా వాళ్ళు ఏమంటారు చూసుకొని ఒకోడో ఓ ప్లాన్ చెప్తున్నాడు ఒకరొక ఊరు చెప్తున్నాడు వెళ్ళడానికి లే ఎట్లా కన్ఫర్మ్ చేసి చెప్తారు చూసి నేను చెప్తా ఏమాట అనేది మీరు కూడా ఎంత మందొస్త మాకు ఇన్ఫార్మ్ జేస్తే కదా వెహికలి పోయేదా ట్రైని పోయేదా మళ్లి మాట్లాడుకుందాం
మంచి పని చేేసినాం అబ్బా ఇను చాలా రోజులు అయిపోయింది ఎక్కడన్నా వెళ్దామేమని
అదే మేము కూడా ఇప్పుడు ఫోన్ చేసాను వాళ్ళు ఎక్కడైనా పోదాం రా అని
ఉమ్ సరలే చెప్పు నాకు ఏ మాట డిసైడ్ అయిన తర్వాత చూద్దాం సరే మరి ఉందనా గుడ్ నైట్ అ